హలో ఆ వినిపిస్తుందా అక్క ఏమి చేయలేదుక్క ఖాళీగానే ఉన్నాయిందా కిల్గిచా తిన్నా రా క్క
చెప్పాలి ఇంకా ఏం చేసారు వంటలు మరి
ఇప్పుడు ఏం లేదక్క ఇప్పుడు ఏం లేదక్క జ్యూస్ తాగ ఇందాకే
ఊ
బావుందెందక్క. కాదక్కా అక్క అక్క బిర్యానీ ఎలా చేస్తారు అక్క ఇది ఆ
కాని రెమిడీస్ తెలుసు
అవునా అక్క చెప్పండి అక్క ఒకసారి అ అంటే నాకు కొన్ని తెలుసు కొన్ని అంటే కొన్ని ఐటెమ్స్ ఉంటే కొన్ని ఐటమ్స్ తో యూస్ చేసి చేసుకుంటాము కొన్ని ఐటమ్స్ లేకోకుంటే ఏ అంటే పర్టికులర్ గా యూజ్ చేసే ఐటెమ్స్ ఉంటే టేస్ట్
అంటే చేసుకోవాలని ముందే అనుకున్నప్పుడు నైట్ తెచ్చుకొని మ్యాగ్నెట్ చేసి పెట్టుకోవాలి మసాలాలు అవన్నీ కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మార్నింగ్ చేసుకున్న దమ్ అనేది బావుంటుంది టేస్ట్ కూడా బా వస్తుంది
అక్క ఇప్పుడు ఎగ్గు ఎగ్గే
ఎగ్ ఎందుకు ఇస్తారు అందులో ఎందుకు ఇస్తారు నీకు ఎగ్
వేదా అంటే ఫ్రై చేసేటప్పుడు వేస్తారు గదా
ఇప్ప కూడా అలా కావాలనుకున్నప్పుడే వేస్తారు బిర్యానీలోకి ఎగ్ ఏమి వేయరు వేరు వేరు
ఆ ఓకే అక్క
అంటే మసాలాలని దాని ముందుగానే పెట్టుకుని రెడీగా అంటే ప్చ్ రేపు చేస్తా మార్నింగ్ రేపు మార్నింగ్ చేస్తా అన్నా అనుకో ఈ టైం తెచ్చుకొని నైట్ మ్యాగినేట్ చేసుకుొని పెట్టుకున్నాం అంటేనా మసాలను వాటికి మసాలా దినుసులు నార్మల్ గా మనం ఎలా అయితే మస్ అలా ఏదైనా చేస్తాము అలాంటివే కొంచము హెవీగా వేసుకుని చేసుకుంటాము
అవును లేండి అక్క ధనియాల పొడి కారం పొడి నెక్స్ట్ ఊర్లగడ్డ లు టమోటా
ఉర్లగడ్డలే మోస్ట్ ఆ వెల్లుల్లిలి ఆనియన్ ఉ ఉ
ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి టమోటా వేస్తాము ఇంకా నెక్స్ట్ అల్లము అల్ అల్లము ఇదంతా మిక్సీకి పట్టి
ఆ పేస్ట్ చేసి వేస్తారు అందులోనే కొన్ని బిర్యానీ ఆకులు అయిన వేయొచ్చు పుదీనా